హాట్ హలో హలో
హలో
వినిపిస్తుందా నా వాయిస్ మీకు
ఆ వినిపిస్తుంది
బాగున్నారా
ఆ బాగున్నాం తిన్నారా
ఆహా ఇంకా లేదక్క మీరు
తిన్నాం అన్నం పప్పు
ఆహా
చె
పప్పులోకి ఏమన్నా అప్పడాలు అట్లా చేయరా
బాయిల్డ్ ఎగ్
అవునా
ఉమ్
అంటే ఏదన్నా అదే ఆ మా సైడ్ అయితే ఊరుగా ఇట్లాంటివి వేసుకుంటారు పప్పు
ఆ ఆ అవును నిమ్మకాయ ఊర
అవునా ప్రొద్దున ఏం తిన్నారు
పోద్దున అన్నమే రసం అన్నం
టమోటా రసం
అవున్నాం మీరు ఏం చేశారు
ఇప్పుడా ఇప్పుడు కోసిగడ్డ చేసినా నేను
ఫ్రై ఆ
ఆ ఫ్రై నే బాగుంటుందని రైస్ లేకయినా ఫ్రైనే చేస్తాం
ఓత ఫ్రై ఆ
ఆ ఫ్రై అవుతా ఫ్రై అ అంటే లైట్గా అది కొబ్ కొబ్బరి కారం వేస్తా నేను దాంట్లోకి బాగుంటుంది ఇంకా ప్రొద్దున ఉగాయాన్ని చేసుకున్నాము
ఊగన
ఆ
ఎట్ల చేస్తారు
అవే బొరుగులు ఉంటాయి కదా బొరుగులు
మ్ము
అవి ఇంకా అంగట్లోనేనుంచలే తెచ్చుకునేది ఇప్పుడు అందరూ
అవును
ఆ దానికైతే ఇది గుజ్జు టమోటాలు కొన్ని ఎరగడలు కోసేస్తామా ఆహా
టమోటాల
ఆ టమోటాలు ఎరగడ్డలు
ఉమ్ అవి ఫస్ట్ కడిగి క కడుగుతారు కదా
కడిగి కోసేసిన తర్వాత మళ్ళీ తిరువాతకి మనము ఆయిల్ కోస్తాం కదా పెనంలకి మళ్ళీ జీలక్రావాలు కరివేపాకు ఎండు మిరపకాయలు
శనికాయ పప్పుల వేరా వేరుసనగా
ఆహాహా ఏమక్క మీరు వేస్తారా అవి మేమేం వేయము ఆ అవి బాగా మగ్గిన తర్వాత నూనెలో మళ్ళీ ఎరగడ్డ టమోటా వేస్తాము
ఉ
ఇకా ఇవి మగ్గుతా ఉంటాయి కదా మళ్ళీ లైట్ గా కొద్దిగా పసుపు యాడ్ చేస్తానా
ఆ
మరి వచ్చేసి ఇంకా పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు పక్కన మిక్సీ జార్ లో అట్లా ఆడిస్త
ఆ
అంతలోపు అవి మగ్గుతాయి ఇంకా మరి పసుపే సింటాం కదా
ఆ
ఇంకా ఇవి వేసేస్తా బాగా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇంకా మరి పక్కన ఇంకా బొరుగులు తీసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని అవి తడిపి ఉ ఇంకా అది కలిపేసి తనక గుజ్జు చేసిండ ఆ పిండేస్తా బిర్రుగా చానా మెత్తగా ఏం లేదు కొద్ది ఓరకంగా ఉన్నాంగానే పిండేస్తే మళ్ళీ మనం కలుపుకొని తినే టయానికి సరిపోతుంది ఆ మీరు అవునవునక్క
అ
మీరు అట్లేనా చేసేది ఇంకా దాంట్లోకి చిట్లం పొడి అంటారు కదా పప్పుల పొడి అది పైన చే ఎస్ బాగుంటుంది అక్క కొద్దిగా టేస్ట్ ఆ లాస్ట్ లో వేస్తే బాగుంటుంది
అవునవును వేస్తాం మేము
మేము కూడా ఏస్తాం అక్క వర్షం పడుతుంద వేరుశనగలు కూడా ఎస్తారా అవునా ఏమో మేమేమి ఇంకా ఎప్పుడు ఏయలేద
వేస్తే కొంచెం అవి ఇవి కొంచెం బాగుంటది తినేటప్
ఆ కొంతమందికి అలవాటు ఉంటది కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు
అవును
ఇంగ అంతేలే ఇంక ఎప్పుడన్నా ఒకసారి బజ్జీలు చేస్తాం దాంట్లోకి
బజ్జిలా ఆ కాంబినేషన్ బాగుంటది మేము ఎప్పుడు చేసుకోల
అవునా మేము ఈ మధ్యలో చేయలేదక్క ఇంతకు ముందు చేస్తా అంటిమీ
బజ్జీలు ఎట్లా వేస్తారు
అవే పకోడాలు అంటారు కదా అవే అక్క చేసేది ఆహా మిరపకాయ బజ్జిలైనా అక్క ఉ ఆ ఎర్రగడ్డలు ఎర్ర లు కడిగి బాగా కోసేస్తానా
అ
ఇంకా ఆ తర్వాత శనిగపిండి శనిగపిండి లేక మనిష్టం కారం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు
ఆ
మేమైతే ఏయం అక్క కారం ఉంటాయని తినారు కారం ఉంటే ఇంకా ఉప్పు సౌడా పొడి ఇవన్నీ బాగా గట్టిగానే కలుపుకునేది పిండి చనా గట్టిగానే ఉండాలక్క
నీళ్లు పోయల
నీళ్లు పోయల్ల కానీ గట్టిగానే కల్ కోవాలి మనము లైట్గా కొద్దిగా కాలే పోసుకుంటాం అక్క ఇప్పుడు కాగబెట్టింటాం కదా ఆయిలు అదే పో స్తం
మామూలుది వద్దా
ఆహా మామూలుది కాదక్క కాలేదే పోసేది దాంట్లకి
అహా
అంటే చానా లేదు కొద్దిగా అంతే
హ
ఇంగ అంతా బాగా కలిపేసి కొసేపు పక్కన పెట్టేసి మళ్ళా ఇంగ నూనె పెడుతాం కదా
ఆ
గట్టిగది అంటే అ అవి బాగా అదే ఆయిల్ బాగా కాలితే గట్టిగోచ్చేస్తాయి బాగా
ఆహా
మ్ మిరకాయ బజ్జీలు తక్కువే అక్కయివి బా బాగా చేస్
ఆ అంటే ఉగ్గాంనిలకి మిరపకాయ బజ్జి చేస్తారు మాములుగా
ఆ అవి చేస్తాము ఒకోసారి టైం లేకపోతే ఇవి చేస్ స్త నినైతె మ్ ఎండ కాస్తాందా
ఆ గాలోస్థంది ఎండోస్థాంది వన కొద్దిసేపు వన పడుతది మా కడ అట్లంది గాలేస్థాంది ఎక్కువ
అవునా చానా ఇంకా వానా ఇప్పుడు పడేదట్టు ఉంది మాకైతే
ఇది వానాకాలం ఇంగ స్టార్ట్ అఇంది మ్ భూకంపాలు గాని వస్తనయి అక్కడ
ఆ న్యూస్ కట్లా చెప్తున్నారు జాగ్రత్తగా ఉండండి పిడుగులు పడుతాయని సెళ్ళులకు కూడా మేసేజ్ వస్తాయి మ్ మీరు ఎక్కడికి పోలేద అక్క
ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళాలని శిల్పారామంకి వెళ్ళాలనుకున్నా
శిల్పారామమ అహ మీకు దగ్గరేనా
ఆ ద్ అదే ఒక గంట పడ్
అవునా
ఇగ ఈ సండే ఆదివారం పుటా బాగా డ్యాన్స్ లు నైట్
ఆహా మరి వెళ్ళలేదా అక్క
మ్ అనుకున్నా వెళ్ళ లెద్ అక్కడ బాగుంటదండి జా జైంట్ విల్లు
మ్
కార్స్ అవన్నీ ఉం ఎంజాయ్ చేయడానికి బాగుం నైట్ డ్యాన్సులు కథలు అవన్ని ఆ వెళ్ళాను ఇంత ముందు
ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయింది కదా
ఆహా వెళ్ళలేదు
అవునా ఆ ఇప్పుడు సెళ్ళుల్లోనే చూ లేదు లేదు అక్క వెళ్ళాం మేము కూడా సేల్లుల్ చూస్తా ఉంటారులే సేల్లుల్లో ఆ వినిపిస్తుందా నామాట
ఆ వినిపిస్థాంది
అవునా
హలో
వినిపిస్తుందా అక్క
ఆ కొంచెం
చెప్పాలక్క చెప్పక్క
ఆ మధ్యలేంది కోస్గాడ్ అది ఎట్లా చేస్తారు
కోశిగడ్డ
ఆ
ఆ అది ఫస్టు చిన్న చిన్నగా కోసేసుకుంటాం కదా
ఆ
కోసేసిన తర్వాత నేను పెనంలో చాన్సేపు టైం పడుతుందని అక్క ఒక విజిల్ కట్లా ఉడుకనిస్తా అలా
ఆహా కడగల్నా ముందు
ఆ కడిగేసేదేఇహ ఇంగ ఏవైనా కడిగేదే అక్క ముందు
ఉమ్మ్
కడిగిన తర్వాత ఇంకా మళ్ళీ విజిల్‌కి పెట్టినాను అంటి కదా
ఆ ఆ
ఇంగ విజిల్ అయిపోయిన తర్వాత మరీ ఇంక ఈ పక్క ఒక పక్క తిరువాతకు పెట్టే ఆయిల్ పోసి ఇంకా కరివేపాకు ఇవన్నీ వేస్తా
ఆ
ఇంగ ఆ తర్వాత ఎరగడ్డలు అన్ని వేసిన తర్వాత అవి బాగా నీళ్ళన్నీ వొంచేసి గట్టిగా దీంట్లేకి ఏస్తాను మళ్ళీ లైట్గా కొద్దిగా నీళ్ళు ఉడు కుతాయి కదా అవి వాటర్లో కదా ఉడికింటాయి కదా ఆ నీళ్లు పక్కకు వచ్చే వర కు బాగా హీట్ మీంద పెట్టేస్తానా మళ్ళీ నీళ్లు సపరేట్ వచ్చిన తర్వాత ఇంగ పసుపేస్తాను ఇంకా దానికైతే కొబ్బరి తెల్లవాయిలు ఆ కారం పొడి ఇట్లా ఇవన్నీ ఆ కొబ్బరే అక్క
అదే ఉమ్మ్ ఆ ఆ అది పప్పుల పొడి ఏస్తారు కదా
ఆహా దీంట్లోకి ఎయ్యను అక్క
ఆహా అవునా మా సైడ్ పప్పుల పొడి ఏసుకుంటారు
అవునా ఇంకా నేను కొబ్బరి అది బాగా పేస్ట్ లాగా ఆడిస్తాను క మిక్సీకి దంచైన వేసుకోవచ్చు ఇంక టైం పడుతుంద ని మిస్సీకే ఏసేస్తాను
అవును అంతేలేండి ఇప్పుడు అందరంతే
ఆ అవును ఇంగ మిక్సీకేసిన తర్వాత ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఏసి ఆడిస్తాను దాంట్లో ఇంకా పేస్ట్ అంతా గట్టిగా ఏసేస్తే దానికి బాగా కలుచుకుంటుంది కదా లైట్ గ తేమ ఉంటది కదా దానికి కూడా ఇంకా దానికి యాడ్ అయితుంది ఇంకా ఆ తర్వాత ఇంకా బాగా కోసేపు మా అదంతా కలుసుకొని పచ్చి వాసన పోతది కదా ఆ పచ్చి వాసన పోయే వరకు పెడతానక్క
ఆ తర్వాత ఈ పేస్ట్ అంతా
ఆ ఈ పేస్ట్ అంతా ఏసేస్తా ఇంకా వాటర్ ఏంలే దాంట్లో
అవునా
బాగుంటుంది ఆహా ఇంకా లైట్‌గా రోంత గరం మసాలా వేస్తా అక్క లైట్ గా
మేము అట్లా కాదు ఉడకబెట్టి అవన్నీ వాటరు అన్ని పోయేటట్ల పెట్టి
ఉ
ఆయ్లేసి తిరువాతా అన్ని పెట్టి
ఆ
ఇవి కోస్కడ్డ కోసిందింత వేసేసి బాగా ఫ్రై జేసి
ఆ మీరేం పొడేస్తారు ఓండ్లీ ఉరకనే పప్పులు ఉప్పు అంతేనా అహా నీకి కారము తెలియాలంటే ఏమేస్తారు ఆహ ఊండ్లే పప్పులు కారం మ్ ఇవెన్న ఆడిచ్చిండల్ల ఆ అవునవును ఆ
అదిగా పొడి వేస్ లేదంటే ఇంకోటి ఇ వేరుశెనగ పొడి
ఉ ఒక్కోరోలాగ చేస్తారక్క అందరు ఒకేలా చేయ్యరు గదా ఆ సరే అక్క ఐతే
ఆ సరే మరి ఉంటాను ఉ